హలో
ఆ వినిపిస్తుందా
కొంచం బాగున్నారా
ఆ బాగున్నా మీరు బాగున్నారా
బాగున్నాము
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇందాకే టీ చేసుకొని తాగాను కూర్చున్నాను
అప్పు కుంటియా
కొంచెం హెడేక్ గా ఉండే సో టీ తాగ మైండ్ రిఫ్రెష్
అ అ
ఇ వాయిసు స్ట్రక్ అయితుంది మళ్ళీ మీది
మీ వాయిసు కట్ అవుతుంది
స్టిల్ ఇంకా స్ట్రక్ అవుతుందా
డు ఓకే
చెప్పండి
మార్నింగ్
ఏంలండి మార్నింగ్ నుంచి
అర్లీ మార్నింగ్ రోటీన్ ఏంటి మీది అని అంటున్నా
ఎర్లీ మార్నింగ్ లేసి వాకింగ్ వెళ్తా అండి
ఓకే
వాకింగ్ కి వెళ్ళేసి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి మా ఉర్లో చెరువు ఉంటద అన్నమాట చెరువు దాకా వాకింగ్ క వెళ్దాము వాకింగ్కి వెళ్లేేసి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి కాస్త బ్రేక్ తీసెస్ చేసి కొంచెం ఇంకా కాఫీ అని టీ కాని మూడ్ని బట్టి తాగేసేసి కాస్త ఇక ఇంట్లో ఏవైనా పని పెండింగ్ ఉంటే అవి కంప్లీట్ చేసుకుంటాం కంప్లీట్ చేసేసేసుకొని
ఉ
ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ కి లంచ్ ప్రిపేర్ ఈ లోపు ఆఫ్టర్నూన్ అయిపోతది మళ్లీ లంచ్ కి కావాల్సిన వే అన్ని కూడా ప్రిపేర్ చేస్తాం ప్రిపేర్ చేసేసేసి అలా రెస్ట్ తీస్ కుంటా రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఇంకా ఈవినింగ్ అయిపోతే మళ్ళీ ఈవినింగ్ క స్నాక్స్ అ నైటు నేను మా మమ్మీ కలిసి ప్రిపేర్ చేస్తా
ఉహు
నేను క చేసి నెక్స్ట్ ప్రిపేర్ చేసేసి ఇంకా మళ్ళీ స్నాక్స్ తినేసేసి కొంచెం టీ తాగాక కాసేపు మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారనమాట ఇంటికి
నైబర్సా
ఆ
నైబర్స మీ నైబర్స అంటున్నా
ఆ నైబర్స మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం మాంగ్ లో అంటారు వాళ్ళు కూడా వస్తారు కసేక అన్ ఏలో వాళ్ళకి అయినాయి అన్న కూడా చెప్తా ఉంటారు చిచ్చ కూర్చొని ముచ్చట్ పెట్టుకొని ఆ ఇలోపు ఇగ ఈ ఈవినింగ్ సిక్స్ సెవెన్ అవుతది మళ్ళీ ఇంకా నైట్ డిన్నర్ కోసం అని అన్ని అరి రేంజ్మెంట్స్ అన్ని చేసేసుకుంటాం అరేంజ్మెంట్స్ అన్ని చేసేసుకునీ నైటు డిన్నర్ కంప్లీట్ చే డిన్నర్ కంప్లీట్ చేసేసి కతం ఇంకా ఈవినింగ్ అవ్వగానే కాస్తా మూవీయా లేదంటే ఏమన్నా సాంగ్స్ లేకపోతే ఏదన్నా బుక్ చదువుతా నైట్ పడుకనే మున్
ఉ
చదివేసేసి ఇంకా నైట్ అయిపోద్దండి డైలీ రొటీన్ పడుకుంట
ఎక్సర్సైజ్ లాంటివి చేస్తారా
ఆ
మీరు ఎక్సర్సైజ్ లాంటివి చేస్తారా
హా వాకింగ్ చేస్తానండి
ఉ
ఉ మీరు ఏమన్నా చేస్తార
యోగా లాంటివి చేస్తాం అప్పుడప్పుడు డైలీ అంటే సంటైమ్స్ స్కిప్ అయితా ఉంటది వీక్ లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ చేయడానికి ట్రై చేస్తా
నైస్ నైస్ చాలా అపో టైము
ఉ
అ
మీరు మీరు ఎప్పుడు చేయలే అంటే మీరు యోగాలో ట్రై చేయలేదా?
ఆ నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి. ఇప్పటి వరకు వినడం చూడటం ఏ తప్ప. ఇచ్చమ్ చేయలేదు నార్మల్ ఎక్సర్సైజెస్ అంటే చేస్తా లేండి. గాని యోగా మనకు పెద్ద ఐడియా లేదు.
అంటే నే నాకు తెలిసిన వాళ్ళకి చెప్పారు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అది యోగా ఒక వన్ మంత్ యోగా చేయడం వల్ల బాడీ అనేది చాలా ఆ వెయిట్ ఎట్లా వెయిట్ వెయిట్ ఉండకుండా బరువు బరువు చాలా ఫ్రీగా మైండ్ రిలాక్సేషన్ గా పీస్ఫుల్ గా యాంగ్రీ అనేది చాలా వరకు తగ్గిపోయిందట వాళ్ళకు. తెలిసిన వాళ్ళు చెప్పారు. మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, లైక్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, చాలా వరకు అలాంటివి కూడా చాలా వరకు తగ్గిపోయాయి అంట వాళ్ళకు.
అవునా?
వెయిట్ అనేది చాలా వరకు బాగుంది అని చెప్పేసి అన్నారు. వెయిట్ కూడా వన్ మంత్ లో ఆల్మోస్ట్ టెన్ కేజెస్ అట్లా వెయిట్ లాస్ అయ్యారట.
నేను మరీ అంత ఎక్సెసివ్ వెయిట్లేను. మరీ అంత వెయిట్ తక్కువ కూడా లేను. గెయిన్ కాడానికి సో నాకు యోగా అంత పని చే లేదులే కానీ చూడాలి కోపం అన్నారు కదా, ఈ మధ్య నాకు కోపం చాలా ఎక్కువ అయిపోతుంది.
మన ఎమోషన్స్ ని చాలా వరకు కంట్రోల్లో ఉంచుకోవచ్చట.
ఆ ట్రై చేస్తా అండి ఈ సా
సరే ఒక సార్ ట్రై చేయండి.
ఆ సరే.
వీక్లీ ఒక త్రీ ఫోర్ టై త్రీ ఫోర్ డేస్ ట్రై చేయండి అంటున్నా.
ఆ ట్రై చేస్తానండి అంటే యో యోగా అంటే ఏమేమి చేయాలండి?
అ అందులో టైప్స్ ఉంటాయండి.
నార్మల్గా యూట్యూబ్ లో హ కటయితుని
అ
హలో!
తెలుసండి
నార్మల్గా యూట్యూబ్ లో సర్చ్ చేస్తే అంటే స్ట్రెస్ రిలీఫ్ అని అందులో సర్చ్ చేస్తే మనకు ఆల్మోస్ట్ వచ్చేస్తాయి చాలా వరకు.
అ
ట్రై చూసి అప్పుడప్పుడు ట్రై చేయండి కొంచెం మీకు కూడా తెలుస్తాది. రిలీఫ్గా ఉంటుంది. కొంచెం కొత్తగా ట్రై చేసినట్టు ఉంటుంది.
ట్రై చేస్తాను. అంటే మీరు ఎక్కువ ఏ అంటే ఏ వేస్ సరే యోగా చేయ్
వెయిట్ లాస్ చేస్తారు వెయిట్ లాస్ చేస్తాను నేను చాలా వరకు.
వెయిట్ లాసా
మ్
అ బాన్నవ
వాయిస్ చాలా వరకు కట్ అయితుంది నీది
ఆ
హలో
హ నాకు వాయిస్ బాగానే క్లారిటీ వస్తుంది అండి మీ దగ్గర సిగ్నల్స్ లేవనుకుంటా
సిగ్నల్ ఉంది మీదే కట్ అయితుంది
ఆ అంటే ఇప్పుడు
హలో
హా చెప్పండి హా అండి అది మన దగ్గర మన దగ్గర సిగ్నల్ లేకపోతే విన ప ట్లే మన మనకి వినపడట్లేదు వినపడట్లేదులే అది మన దగ్గర సిగ్నల్ ప్రాబ్లం అని వాళ్ళ దగ్గర కాదు అ
నా దాంట్లో సిగ్నల్ ఫుల్ గానే ఉండాలి చూసాను
అవున ఓ సిగ్నల్ లే దు
మీ బ్యాక్ సైడ్ వాయిస్ వినబడుతుంది కానీ మీ ది వినబడట్లే
నా నా బ్యాక్ సైడ్ వాయిస్ వినపడుతుంద ఇప్పుడు ఓకేనా
ఆ ఇప్పుడు కొంచెం సైలెంట్ అయింది
నేనైతే ఉన్న పొజిషన్ లో నుంచి కదలేదండి చూడాలి ఇంకా
ఏ సి బస్
ఆ
బ్యాక్ సైడు వేరే వేరే వాయిసెస్ వస్తున్నాయ్
ఇది
హ
మీరు ఈ మధ్య కాలంలో ఏమన్న షాపింగ్ చేసారా
ఈ మధ్యకాలంలో అంటే దాన్లో ఆర్డర్ చేశాను డ్రెస్సెస్ ఒ ఆన్లైన్ లో
ఏ
మా పాప మా పాపు మా బాబు నెమ్మదిగ అది రాకుండ ఇంకో అయిటెమ్స్ వచ్చి
మ్మ్ నేను ఆర్డర్ చేసానండి నిన్న ఈవినింగ్ వచ్చాయి నాయి కానీ వాడు కాటన్ అని చేసాడు కాని వచ్చినీయ్ ఏమో కొ
రిటన్ ఇయలే పోయరా రిటన్ పెట్టక పోయర
అదే చూస్తున్నా ఎసుకున్నా బాగునాయ్ యాక్చుల్ గ వాడు చూపిచ్చినట్టే కలర్ డిజైన్ అవన్నీ సేమ్ వచ్చాయి కాటన్ అన్నాడండి అది కాటన్ కాదు కొంచెం ఏమంటారు ఇది ఆ రేయాన్ కూడా కాదండి మనమేమ లైనింగ్స్ ఎసుకుంటాం చూడండి డ్రెస్లలో ఆ ఆ క్లాత్ అన్ ఆ మరి ఆ క్లాత్ కాదు మరి కాటన్ కాదు రెండు మిక్స్డ్ అనుకుంటా
అవునా అది ఒకసారి చెక్ చేస్కోండి మరి అంటే
అ
కొంచం నార్మల్ క్వాలిటీ కూడా పంపిస్తారు వాళ్ళు
ఉమ్ అవునండి
ఇక్కడ మేము మంచి క్లోతు కాటన్ అని చెప్తారు గాని
సరే అండి ఉంటా
ఉ సరే